ఆ అక్క
ఆ చెప్పురా వేరే అమ్మాయి మెసేజ్ చెత్తాంది
ఏమంటాంది
అదే యాప్ లో వచ్చింది అంట అయితే కాల్సన్ని మాట్లాడిన ఏంటి నన అంటే ట్వంటీ కాల్స్ మాట్లాడ అని చెప్పా
అ
ఎవరితో మాట్లాడినవి ఏందనంటే మా ఫ్రెండ్స్ ఉన్నారుగా వాళ్ళతో మాట్లాడ అనన్న
నెంబరియ్యి వాళ్ళకి అడిగితే
ఆ ఎవల్ది నీదా ఆ మీ నీ నెంబరు అసలు నేను మర్చిపోయాను ఆ అమ్మాయికి చేయటమే నేను ఆ అమ్మాయి నాకు చేసిందినక మళ్ళా సాయికి చేశ్న సాయి ఉన్నడుగా సాయికి చేస్న
ఆ
మళ్ళ మా బావకే చేసిన బావకి రాట్లేదు అంటే ఇది ఓపెన్ అయినోళ్ళకే వత్తున్నాయీ ఏంది మా బావకు ఫోన్ చేస్తే కలవలేదు
ఆ ఓపెన్ అయిన ఒళ్లకే చాల్టీను
అవునా
ఉ
అయితే నాకు తెలిక నేను మా బావకే చెత్తే ఏంది కలవట్లేదని అనుకున్న ఇంత పోయింది ఆ కాల్ పోయుండదు నాకు తెలిసి
ఉమ్
ఆ కాల్ ఎత్తపోయిన ఏం గాదని అంటే ఇగ నేను అంటే వాళ్ళ పోదు ఈ యాపునోళ్లకే అన్నారు కదా అని నేను చేసా
యాప్ ఉన్న ఒళ్ళకే వాళ్ళు ఆ ఓపెన్ చేసి ఉన్నా కూడ, ప్ర అది ప్రొఫైల్ టాస్క్ చేసి ఉండాలే వాళ్ళు ఇ ఇంతకు ముందు టాస్కులు కూడా, చేసి ఉండాల
ఆ అంత ముందు టాస్కులు చేసిండుగా, ఫోన్ కాల్స్ మరి ఏమో అసలు ఫోన్లే లేదు,
అయితే నెట్వర్క్ ప్రాబ్లం కావచ్చు,
ఎంది వచ్చిందో మరే, మా వదినతోనే మాట్లాడా
మీ వదినకు చూసినవ ఎంత పడ్డయో,
ఆ మూపై యో ఏమో ఒ ముప్ ముప్పై ఐదు రూపాయలు ఏమో చూపించింది.
వోర్ని మాట్లాల్లే అసలు మీరు
ఉ హా
మాట్లడక్క అన్నా కూడా అక్క, నాకు పని ఉందిరా అన్నది.
అసలు నాక్ మామూలుగ ఫోన్ చేయన్నా కానీ ఆమె ఫోనే చేయ అయితే ఆమె పనీ ఆమె చూసుకుంటది. ఈ యాప్
ఏముందక్క పని చేసు కుంటూ కూడా చేయొచ్చు,
ఏం మాట్లాడడానికి ఏమై ఉంది మాట్లాడినే మాట్లాడదు నేను మిషన్ కుట్టుకుంటా, అయినా నీతో మాట్లాడట్లేదా నేను మాట్లాడమ అంటే నాకు పని ఉంది, నాకు పని ఉంది అని అంటది. ఉహు ఇక రానోళ్లు చేయనోలకేమో చెప్తా ఉంటారు. చేసే వాళ్ళకేమో రానే రావు,
అవును
ఆ డబ్బులు లేకఏమో మనం ఏడతానం,
లేమీ నాకు రోజుకి లేవన్నా ఒక ఐదు వందలు అన్న రావా వచ్చేకి,
ఆ ఎందుకు రావురా,
ఐదు వందలు వత్తాయి, అందుకె ఆమెకి చంపా
మనకొస్తాయి, దాని మీదనే ఒక ఐదు వందల దాకావత్తాయి.
అంతేనా
ఆ గాలి ఏంది ఒక టైర్కి రెండు టైర్లు బండి టైర్లు పడితే ఇరవై
ఆ
ఆ ఆట ఆట టక్కులకి వీటికి వాటికి పెడత ముప్పై నలభై ఆట తీసుకుంటారు ఇంకేమైంది పంచర్లు లొ అతునే ఉంటాయ్ బయట పంచర్లకుకి కూడా బోత్ తనే వుంటరు మా అన్నయ ఇక టు ప్లు టూ ప్లాక్ అంటే ట్యూబులు పోతే ట్యూు లేతంటారు ట్యూబులు తెచ్చుకుంటారు కానీయళ్ళు
అవును
ఆ అయ్యి అయ్యి కూడా ఎత్తనే ఉంటరు
డబ్బులు బాన వస్తాయి
ఆ బానే వస్తాయి వాళ్ళకేంది
ఇద్దరేనా ఇగ ఖర్చు పెట్టడం ఏముంది ఇది వాళ్ళిద్దరికి ఇగా పిల్లలు ఆ ఇగ పిల్లలు
ఖచ్చితం ఇరవై ఏళ్ళ చేస్తారు
ఆ కర్చులు గోనిగా వాళ్లకి
ఆ అర వేలు రాబట్కే వాళ్ళు ఆ పని చేసుకుంటుంటున్నారు కామని లేకపోతే వేరే పని ఏదో ఒకటి చేసుకునేరేగా ఆ పనిలో వస్తున్నాయి కాబట్టి ఆ పనిలో ఉండ కన్నారు
అవును అదిగు నిజమే
అయితే వేరే పనులు దిగే వాళ్ళే అ
ఆ
ఊ అప్పుడంటే ఇంటికి బయట కిరాయి కొన్నారు కాబట్టి కిరాయిలు కట్టుకోలేక ఆడికిడి దిరగలాక కొంచెం ఖర్చు ఎక్కువ్యి అప్పుడు ఆ వదిన కూలిగిపోయింది
ఆహా
ఇప్పుడు పోతుంద పోవట్ల చిన్నగ మీం గూడ ఈ బాగ్ బుక్స్ లమ్మితే
ఊ
కొంచెం పిల్లగాడు వాడంతటికి వాడు నడిస్ ది వాడంతట వాడు మాటలు వొచ్చి మన అడుతనేమన మాటలు రావాలి పర్ఫెక్ట్ మాట్లాలొతే కొంచెం స్కూల్ పో అంటే ఏ బాధ ఉండదు ఏ పని చేసుకున్నా మనకి ఒక అదో ఇదో ఆ కొంచం అంగన్వాడికి పోయినా ఇంటి కాడుండి ఏదో ఓటి కట్ కోవడమైన చేయటమైన పొదుగుకులు పోయి సాయం త్రం కల్లా ఎవరో ఒకల్ని
అక్క నువ్వు మిషినీ పర్ఫెక్ట్ గా నేర్చుకో అక్క నీకు మస్తు డబ్బులు వస్తాయి
ఆ
నువ్వు కూలి పనికి బో సరం లేదు కూర్చొని మంచిగా మంచి మోటార్ తెచ్చుకొని మంచి మిషన్ తెచ్చుకొని కొద్దిగా సెట్టిల్ అయ్యేదాకా ఈ మిషన్ మీద దొక్కక్క అక్క మంచి కొద్దిగా డబ్బులు చేతీ కోచ్చే దాకా ఈ మిషిన్ మీదనే రన్ చేయి రన్ చేస్ నాకా సే తేనాక మంచి కొత్త మిషన్ తెచ్చు కొన్ కో మోటర్ తెచ్చుకని జిగ్జాగాది ఇ అన్ని పెట్టు ఓ బుళ్లుు డబ్బులు మంచిగా దాంతో పాటు పాళ్ళు జాకెట్ ము కలు లంగాలు పెట్టుకున్నాం అనుకో ఇంకా ఎక్దం ఏక్దం ఎగ్ధం జీవితం ఇగ నిది
వామజోతే ఆ చీర అడిగితే ఆరు వెయ్యి రూపాయలు చెప్పింది వెయ్యి రూపాల్ చెప్ ఆ వెయ్యి రూపాలు చెప్తే అంతలో సగం సగం అడిగిన వెయ్యి రూపాలు అంటే ఐదొందల్లే అన్న మ లేదు రా ఐదొందల్ లేదు ఏం లేదు ఓ రాదు రా అన్నది సర్లే అన్న సర్లే రాపోతే రాపో తిరిగి అవుతాం ఓత్తంటే ఇగనీ నెం నాకు పడ్డ రేట్ ఆ యాభై ఆ పడ్డ రేటుకియి అన్నది ఐతే లేదులే అక్క ఐదు వందలే లే అక్క అది ఇది అనన్నా లేదు లేరా నాకు ఆరు యాభై పడ్డదిరా నేనెవ్వరి అరు యాభై ఇయలేదు వెయ్యి రూపాలకి తొమ్మిదొందలు ఇయ్యని త వందలకిచ్చినా నీ నువ్వు కాబట్టికి నువ్వు నాకాడ బ్లౌజులు అడప దడప గుడ్టించుకుంటవ్ చాత్తున్నవు కాబట్టికి మిషన్ గురించి నీకు తెలుసు కాబట్టికి నీకు తక్కువ ఇత్తన్నరా అని ఆరు యాభై కిచ్చింది ఆ చీరా చీర్ తీసుకొచ్చిన తర్వాత మా అత్త ఇది ఆరొందయాభై ఆ నాలుగు వందలు పెడితే వత్తది అనంటే ఆన్లైన్ లో గొట్టి చుత్తే ఆరు యా ఆరోన్ ఏడొన్ ఎనిమిదొందలు చూపిత్తంది ఆ చీర ఇప్పుడు రేట్ ఎక్కువ తర్వాత తర్వాతకి రేట్ తగ్గిద్ది ఆ చీరలకి ఊ
ఇగంతే బట్టల మీద లాభమే ఉంటది లాభం లే
ఆ ఇగ ఆమె కూడా నాకూడా ఇంట్రెస్ట్ లేదు రా తీసుకురావాలి చేయాలని పొన్నా తంమ్ వట్ తినే అమ్ముతున్నా అమ్మీ ఇగ లైనింగ్లు ఫాల్స్ ఇయ్యే బెట్ కొంటా ఇంకేం ను అనన్నది ఏదో ఓటి జెస్ కోల్గాక్క అని నేనన్న సం భానే గుట్టది బ్లౌజ్ లు కన్ నాకు తెలిసి తక్ పోయినాయి బ్లౌజులు ఆమె కాడియేటో అందుకే దీసేత చేత అంటుంది ఎప్పుడు పోయినా కాని ఒక బల్ళ నిండుండే కవర్లు
ఆ
కవర్లు కూడా తక్కువే లేవు
ఆ
ఇక నాయంటె ఇగ మా అత్తయ్ ఇగ గుడుతనే ఉంది చా పక్కనే ఉంది ఇగ నాకేమైనా మోడల్ కావాలంటే ఎనక మోడల్లు పెట్టడం రాదుగా వోల్ని బోట్నకులు ఇట్లాంటివి రావు ఫుల్లాస్ పెట్టిద్ది
నేడ్స్కుంటే ఇప్పుడు బోట్ నెక్ పెడితే గీత త్రేడ్స్ మం డిజైన్ గా పెడితే నీక్ నాలుగు వందలు నీకు ధారపు రీళ్ళ పది రూపాయలు పడ్డా ఒక దరాపు రీళ్ళ అయి చెప్పనా సుస్కో ఇగ ఎంత లాభమో కుట్నందుకు నడుముల్ పోతాయి కాళ్ళు కాలే ఏం పోదులే కానీ నడువులు పోతాయి కానీ
హమ్ అంటే అమ్మ మోటార్ ఆగమైంది తల్లి తళ్ళతోనే దొక్కుకుంటాన్న మో మో ఆగమైంది
అయ్యో
మోటర్ ఆగమైంది కాబట్టికే ఇప్పుడు మళ్ళా తొక్కుతున్న
ఓహ చేయించుకొ అక్క మోటార్
అదే ఆ కార్బన్ లో ఎందో పోయినాయి అంట నే ఎక్కత్తా అన్నాడు మన కమ్మం పోతే తీసుకొస్తా అన్నాడు ఎంత అవుతుందో ఏమో రెండు వందలు దాక అయిద్ది ఏమి వద్దులే ఈ నాలుగు రోజులు దొక్కుతలే చేతులు డబ్బులు మేసిలినప్పుడు తీసుకొద్దులే అని చెప్పా
అంతే అప్పుూ చేయ్యొద్దు అప్పు చేసి కప్పు పెట్టుకోదు
హమ్ సర్లే ఆ నాన్నడు
అంతే
వఅమ్మా ఈ కోతులు మళ్ళా వచ్చినాయి ఆ కోతుల అయితేనా మన్న గిన్నెల అన్ని కడిగిన రైలు ఖాళీ చేతనంగా మొత్తం ఇంకా ఖాళీ చేలే ఇగా ఎందు క్ల్యాని మోత్తం గిన్నెలన్నీ పంపులు వస్తుంటే గిన్నెలన్న బయట వేసి సన్ సైడ్ మీది అత్తయ్య నేను ఉన్నా నై టు గది కడిగినం ఎండబేట్టి నిన్న అన్ని బస్తాలలో ఏసిన ఏం వా కుంటారు కొని మిగతాయి అన్ని బత్తలల్లో వేసిన పెద్ద పెద్దవి బిందెలు అయన్ని
ఏ వాడుకున్న వాటినీ ఉంచుకోరాదు పిల్ల సెలుపులు ఉన్నాయి కాబట్టి చదురుకున్నావు అల్ల ఉండవుగా
మళ్ళ ఒక మూడు నెళ్ళు తర్వాతకి ఆ అడి పోతే మళ్ళ పక్కన కట్టిస్తుండుగా పక్కన ఇంకో బాగా పై కట్టితుండుగా ది అప్పుడు లేదా అది మందుల్ షాపు మీరున్న శెట్టర్ కేలి ముందు మంగలు శాప్ ఉందిగా ఆయన పైన కట్టిత్తండు మొత్తం ఇంకా ఒక హాలు ఒక బెడ్రూము ఒక వంటగది ఇగ మూడు ఇగ పైకిపోతే ఇక బాక్సులు ఒక ఏ